వెండు వే అట్ హలో
హాయ్ రా
హాయ్ శేషి
బా ఉన్నవ్ మంజుల
బాఉన్న శేషి నువ్ బా
బాఉన్నావ్ అన్ ఇలా ఏం చేసినా అసలు అడ్రస్ లేదు కాలేజ్ అయినప్పట్ నుంచి అసలు ఫోన్ చేయట్ ట్లేదు అంతేలే మం ఇలా మర్చిపోయినావు హలో ఏడా దూరం పెట్టుకొని మాట్లాడుతున్నావ సౌండ్ రావట్లే
నా చెవులో పాడ్ పెట్టినాను
ఆషా
ఆషా కూడా చెవులో పాడ్ పెట్టినాను పాడ్
అవునా తిన్నవా ఆషా ఆ తిన్నరా మంజుగాని జాగ్రత్తగా చూసుకో
అబ్బా
ఆ
పాప్కార్న్ చేస్తాన్నా
ఆ ఒరే మాకురా గ్రూప్ లో పెట్టండ్ రా మేము తింటాం ఆ వ నీకేం పడ్లేదార మనీ హలో హలో బి మీ వాయిస్ ఏమి వినిపించట్లేదురా నాకు
ఇప్పుడు ఇనిపిస్తాంద
చంద్ ఆషా
ఆ ఏంటి చెప్పు
మంజుల కేెం బడ్లే మనీ
నాకు రూపాయి కూడా ఆడ చూపెట్టన్ కూడా చూపెట్టల ఆ ఇప్పుడ ఇది ఆ పది కాల్స్ ఇది పదోది ఇదే
ఇది పదోదె
నీ కాల్ జేసిన జీరో అని కట్టయి కట్టయిపోయింది లే
నాదా
ఆ ఇందాక చేసిన
ఆ అది ఏందండి ఇన్ కోట్లాగినయాలాలే అది అప్డేట్ అవ్వ లేకుండా అప్డేట్ అయిపోయింది అది ఆటోమేటిక్ గా సో అది ఆటోమేటిక్ గా కట్ అయిపోయింది వచ్చిందా రేటింగు
ఆ వచ్చేసింది
ఏం కాదులే నాకు అన్ని సున్నాలే అయినా మ నాకు మని పడింది నువ్వు ఏం ఆలోక్క కాల్కి ఆ ఎన్నయినయిర కాల్సు
ఇదీ పదోది
ఆహా మరి ఒక్కటీ కూడా చేయలేదు కదరా నాకు నువ్వు
ఆ దమరి ఆషానే ఎవరివి లేవు
మీరే ఆడ స్పీకర్ల ఆ ఇద్దరు ఫోన్లు చేసుకొని పక్కన పెట్టుకొని మాట్లాడుకుంటే అయిపయే ఎనిమిది లహరి ఫోరు ఆశ ఫోర్ చేసింటే ఆడే ఎయిట్ అయిపోయేవి
నిన్ననే ఏడైపోయినాయా ఇంకా తొమ్మిదోది నువ్వు కట్చచేసేసావవ్ కదా అది తొమ్మిదోది ఇది పదోది
ఓషట్ అవునాన్లే ఏం కాదు లే ఆ ఇంకేంరా ఏమి ఇంటర్న్షిప్ చేస్తున్నావుర నువ్వు అవి ఏవి అందులో ఏది మొన్న మనీద కాదు కదా నా మరి ఇంకేది హైదరాబాద్ వాళ్ళా హైదరాబాద్ దా ఆహా ఓకే ఊమ్ సరే చేసుకొని బాగుపడులేరా హలో ఆ ఆషా ఒరే నీ వాయిస్ నాకు ఏమి వినిపించట్లేదురా మీ రూమ్ లో తిరిగే ఫ్యాన్ సౌండ్ ఎక్కువ వస్తంది
వినిపిస్తందా
ఆ మాట్లాడు క్లియర్గా
స్థాందా
ఇప్పుడు కూడా అంతే ఉంది
ఇప్పుడు స్థందా
ఆ
ఇప్పుడినిపిస్తందా
ఏ ఏమో మీరు మర్చుకుంటున్నారు నవ్వుకుంటున్నారు ఆ
చెప్పు
ఆ వినిపితానందిలే ఆ సోమేష్ ఉన్నాడా పోయినడరా
పప్పా
వీక్ అయిపోయినాడా
ఇంకా అవ్వలేదు స్ట్రాంగ్గానే వున్నాడు
నువ్వు గుడ ఇయచ్చుగాద ఆశ బ్లడు
అమె వున్న చేసిపోయింది
ఓషెట్ మరి ఇయ్యల్సింది ఆశ
వాడు వాసు గురించి చేపినాడ ఏ అద్దు సూస్తాంది గాని ఆలు మేం రానికి బయట్నే వున్నం
ఆహా ఇంకేం ఆశ ఫైవ్ మినిట్స్ అయ్యిందే
చెప్పు టెన్ మినిట్స్ అయితే ఫోన్ ఛార్జింగ్లో పెడుతా
అవునా అయ్యోయ్యో చెప్తాలే ఆశ